హలో
హలో ఆ అక్క వినపడ్తుంది మీకు వినపడ్తుందా
ఆ ఇన్పిస్తుంది అదీ సార్ సార్ వాళ్ళు మేముండే చోటు దగ్గరే
ఆహా
ఉ
అంటే మిమ్మల్నెప్పుడు పిల్వలేదక్క ఏదన్నా వర్క్ కు రండి అని అంతేలేండి అయినా సార్ ఇచ్చేది ఒ అబ్బా చాలా తక్కువ అమౌంట్ ఇస్తాడు
అప్పుడు పిల్చినాడు స్టార్టింగ్ లో ఓ వన్ మంత్ తర్వాత అట్లా ఇన్స్టిట్యూట్ వదిలేసొచ్చిన్ తర్వాత
ఆహా
ఉ సిక్స్ థౌసంనో సెవెన్ థౌసండ్ నో ఇస్తా అన్నడు నే నాకు సెట్ కాదు థౌసంన్ సెవన్ థౌసంన్ అని
ఇగ ఆటో చార్జెసె అయితై కదక్క
మ్ ఐతయి ఒకవేళ అన్న మార్నింగ్ వదుల్తాడు మళ్ళీ ఈవినింగ్ పిల్చుకొని ఒస్ బలే సెటైతది టైమింగు
సరే కానీ నీకు అంత తక్కువంటే
అంత తక్కువ్కదే సెట్ కాదు కదా మనకి అమౌంట్ పొద్దున్న పోతాం ఈవినింగ్ ఒస్
పొద్దున్న పోతాం ఈవినింగ్ వస్తం ఆడ వాళ్ళనీ అడుస్తా ఉండాల వాళ్ళకే కెం ఏ క్లాస్ లేకపోయినా ఎంగేజ్ చేస్తానే ఉండాలి వాళ్ళకి అర్ధంగాపోతె చెప్తానే ఉండాలా
ఔను మరి ఇంగా అట్లా పనికిపోతే ఇంట్లో పని మొత్తం ఎక్కడిది అక్కడ నిల్చిపోతాది ఇంట్లో వంట పని అంటా మళ్ళీ బట్లు పిండుకునేవి ఇవన్నీ అసలు చేస్కోలేము
చానా కష్టం అక్క ఎందుకంటే ఇది కొద్సేపు ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ అట్లైతేనా నువ్వు వెంట్నే పని అయిపోతానే వెళ్ళి పోయేదైతే ఏం కాదు కొంచెం టైం ఉంటది కాసేపు నువ్వు రెస్ట్ తీస్కోని మళ్ళ చేస్కోవొచ్చు
ఔనూ
ఆ అదలా కాదు కదా ఆడ ఆ పిల్లల్తో వాళ్ళకి చెప్పి చెప్పి చెప్పి ప్పే మనం కూడా అట్లే మనమే చేష్నాం కదా
మళ్ళీ ఈవినింగ్ అందరితో తంబ్స్ ఏపిచ్కొని అన్ని చేసి మనం బైటకొచ్చేసరికి సెవెన్ పైనే ఐతాది
సెవెన్ పైన ఐతది కానీ అప్పటి వరకు చేస్తానే ఉండాలి ఎవైనా వర్కుంటే నువ్వు మళ్ళ ఇంటికి తీస్కపోయి చేయాలా
ఆ అవసరమా మనకి
ఎందుకు ఊరికే అయినా వీళ్ళందరూ గ్రేట్ అక్క ముందు చేష్నోళ్ళందరూ ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలకు ఎంత బా చేస్తాన్నారో
ఐదు వేలు ఆరు వేలు గా వాళ్ళకి ఆరు వేలు ఏడు వేలు ఇస్తుండే
ఆ అదే ఇప్పుడు వాళ్ళు రా పోయిన కట్ చేస్కుంటారంట కద సార్ కట్ చేస్కుంటే ఐదు వేలు ఒస్తదప్పుడు నీకు ఇంగ
అవునవును
ఆ నువ్విప్పుడు ఒకవేళ రెండు మూడు రోజులు రాలేదు ఏం చేస్తాడు కట్ చేస్తాడు సారు కట్ చేసిస్తే ఏమొస్తదింగ నీకు కూ ఈజీగా వెయ్యిరూపైలు పదె పదయిదు వందలు ఉమ్ అవును
సార్ వాళ్ళు కల్లంగిడి ఉంది కదా వాళ్ళకి
ఎం అంగడి అక్క
కల్లు కల్లు
ఆహా తెలియదు తెలియదు అక్క నాకైతే
ఫస్ట్ నుంచే ఉంది ఇంకా బా బిజినెస్ జరుగుతది సార్ వాళ్ళు బా పెద్దది ఇల్లు కట్టించినాడు
ఇప్పుడు కొత్తగానా
ఆ కొత్తగా రీసెంట్గానే ఫస్ట్ ఫస్ట్ ఉండింది కింద అంత ఒక ఇల్లు దానిపైన టూ ఫ్లోర్స్ ఏమో వే పిచ్చినాడు
అంతేలే మనందరి డబ్బులు దండిగా వచ్చందా సార్ ఒకరు నాదైతే అసలు ట్రావెల్ చార్జెస్ కూడా ఇయ్యాలేదక్క అసలు ఆ ఎగ్జామ్ రాయనికి వచ్చ వచ్చిన వేస్ట్ ఉత్తవుణ్యన్న వచ్చిన రెండు వేల రెండు వందలు ఎంతో ఖర్చు పెట్టుకొని ఆ ఫస్ట్ టైమ్ మేము పోయప్పుడు మాతో డబ్బులు ఇప్పించుకో కున్నాడు ట్రావెలింగ్ మిమల్ మిమల్ తీసుకపోతున్నా కదా డబ్బులు ఇవాలని చెప్పి చెప్పినాడు సరే కదా ఏం చెప్పినడు సార్ మళ్ళా మీరు అక్కడ ఓజేటి కంప్లీంట్ చేసిన తర్వాత ఇస్తా ను అన్నాడు అసలు వన్ రూపీ కూడా ఇవ్వలేదు నాకు ఎవర్రే కాని నేను అడిగినను మళ్ళీ ఎగ్జామ్కి వచ్చినపుడు సార్ ఇస్తా అన్నారు అంటే నువ్వేం మా రెడ్డివి అది ఇది అబ్బా చెప్పినా సార్ నేనేమి మునగ చెటు ఎక్కను మీరు ఎక్కిస్త తానే నేను వాళ్ళందరు తిన్నా కాదు నాకు కావాలి అంటే తర్వాత ఏదో చెప్పినాడక్క మేము గార సాయంత్రానికి నేను ట్రైన్ బుక్ చేసుకున్నాని వెళ్ళిపోయాను
అవును
ఇంకా సార్ ఇస్తాడని చెప్పి ఎంతసేపంటే వెయిట్ చేస్తాం అ ఒకవరు టైం వేస్ట్ చేసుకుని ఆడ డ్యూటీ పోగొటుకొని
ఉ అందుకే నేను ఎగ్జామ్ రాసేకు రాలేదు
మీరు రాలేదు అవును మీ ఎగ్జాము నా వెనకాల ఎవరినో కూర్చో బెడితే నేను రాసాను
అవునా
ఆ
ఇంకోటి నేను ఎక్సమ్ కి ఎందుకు రాలేదంటే నేను ఆల్రెడీ వేరే ఇన్స్టిట్యూట్లో ఇట్లా ఎగ్జామ్స్ పెట్టిస్తున్నాను
ఆహాహా అవును లేండి
అది ఎవరికి తెలీయదు సార్ కూడా తెలిదు ఇంతవరకు ఇప్పటికి
ఆహా అవునులే అక్క
బట్ తర్వాత తెలిసింటుంది వేరే సార్ చెప్పిన చెప్పింటాడు నా తెలిసి
ఆహా
ఇంకా ఆ ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ ఇస్తంటి
ఆహా హ హోటల్ మానేజ్మెంట్ నా అక్క
ఆ హోటల్ మేనేజ్మెంట్ దే ఎఫ్ అండ్ బికి ఎఫ్ఎండ్ బికి ఇస్తది
ఎంత ఇస్తన్నారు అక్క శాలరీ
ఫిఫ్టీన్ కే
ఆ మరి చూడు మనం ఆనేతీరిగి అంత చేసినా ఆయన ఏమో అంత తక్కువ ఇస్తాడు నేను పక్కన వళ్లు చేసుకునేది మేలు మరి
ఎన్నాళ్లు నేను ఎక్కువ ఎక్కువ రోజులు చేయలేదు ఒక మహా అంటే అందె ఏమో చేసి ఉంటాను అంతే
ఆహా మళ్ళీ మాకు
ఆ అదే ఇట్లా ఎగ్జామ్స్ పెట్టిస్తున్నారు అవన్నీ ఇప్పుడు సార్ వాళ్ళు వస్తారు
అవును అవును
ఆ డిస్ట్రిక్ట్ మేనేజర్ సార్ ఏదో వస్తాడు కదా అయినా తలకాయ నొప్పి ఉ
అవును మన ఎఫ్ఎం ది మేడంను ఆడేసుకున్నాడు అద్ది ఇద్ది అట్లా ఇట్లా అంటే ఆమె యేం సరిగ్గా చెప్పలేకపోయింది
అవునా
ఆ ఇంకా మేము ఆల్రెడీ జాబ్ చేస్తున్నాం అనుక మాకు తెలుసు దాని గురించి ఇంకా నేను నేను ఇంకెవరో ఒకరు ఇద్దరు చెప్పారు కొన్ని కొన్ని
ఉ
నేను వినోద్ అదే మాతో పాటు వొచ్చారు కదా వాల్ల్ మేము ముగ్గరం కొంచెం తెలుసు అంటే మె మాకు సగం ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళంటే ఇద్దరు వెళ్లిపోయారు కదా అప్పటికి వాడు అక్కడ కొంచెం నేర్చుకున్నది చెప్పాడన్న మాట మేము ముగ్గరం కొంచెం గట్ గట్టిగా రైస్ చేసి చెప్తా ఉంటే మీరెక్కడ చేస్తున్నారని అడిగాడు ఇలా సో ఆన్ సోన్ ప్లేస్ లో చేస్తున్నాను సార్ అంటే ఆ చాలా చక్కగా చెప్తున్నవు మంచిగా నేర్చుకున్నావు నువ్వు అది ఇదని చెప్పాడు ఆయన దాని తర్వాత మేడం ఏమో తలదించుకున్నారు ఇంక నీనేమ్ అన్లేదు ఏం అవసరం లే అక్క మనం ఏం చెప్తాం వాళ్ళకు
అంతే లే
దాని తర్వాత ఆమె తొందరగా ఇంటికెళ్ళిపోయింది ఆమ రూమ్ కెళ్ళిపోయింది ఇంకా మళ్ళీ ఎవ్వరి తో మా డలేదు
ఆహా
ఇంగ మాట్లాడనప్పుడు మనం ఏం చేస్తాం అక్కా
ఏదో ఇష్యూ జరిగిందంట కదా ఆమె మీద అది తీసేసినార అని ఇన్నారక్కడ
అవును అంటా
ఏం చేసినని ఏం చేసింది ఆమె
అంటే ఆమకి ఎవరో తేల్దు ఏ బ్యాచ్ వాళ్ళో అమ్మాయితోని లైక్ నువ్వు అబ్బాయితో ఎట్లా మాట్లాడుతావో ఇప్పుడు అన్నతో నువ్వు ఎట్లా మాట్లాడుతవు ఎంత చనువుగా ఉంటావు నేను చనువుగుంటా మాఆయన తో సో అలా ఉంటుందంటా ఆ అమ్మాయికి ఏదో పెళ్ళంటే ఈ అమ్ ఈమె ఫైట్ చేసిందంట వద్దు అట్లా ఇట్లా అని వాళ్ళ పేరెంట్స్ తో
హా
ఇంకా ఆ టౌన్ పిల్సకపోవడము ఆ పాపను ఆపాపను మళ్ళ వాళ్ళ రూమ్ కి తీసుకపోవడము
ఆహా హ
ఆ అట్లేదో కొన్ని జరిగినాయి ఇంకా ఈమె ఏమి చే చెప్తే ఆ పాప తింటంది ఆ పాప ఏం చెప్తాంటే ఈమె అది చేస్తంది అని చెప్పి
అవును లే
ఆ పిల్లని ఇంటికి పంపించేరంట వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకెళ్ళిపోయారు
ఉహు హు
తర్వాత నాకు హైడ్రాబాద్ లో ఒకసారి కలిసింది అక్క
ఆ
చెప్పిందన్నమాట ఏమైంది ఏదో నేను ఇట్లా ఏం అడగలేదు ఏమై ఎందుకు వచ్చేసినవు అంటే కొన్ని చెప్ ప్పింది ఏ నా కాడ సెట్టు కాదు ఆ సారు అది ఇది ఆ పిల్లలు కొన్ని ఏదో చెప్పింది ఇంగ
ఆహ
ఇంకా మనం ఏంచేస్తాం అక్క దానికి ఆమె ఇష్టం అది అనుకొని అయితే కొన్ని కొన్ని ఓపెన్ అప్ అయింది నేను చెప్పా ఎక్కడైనా జాబ్ ఉంటే చూడని నాకే చెప్పింది అన్నమాట
ఆహా హ
చెప్తే నేను చెప్పాను ఆ ప్రజెంట్ ఏం లేవు ఒకవేళ కావాలంటే కొన్ని కొన్ని ప్లేసెస్ చెప్పాను
ఆ
చెప్తే అక్కడ ఆమె ఆల్రెడీ చేసి అక్కడ ఏదో గొడవబడి వచ్చేసిందంట ఇంకా మళ్ళీ ఎందుకు ఇస్తరు వాళ్ళు నీకు
ఆమె ముందుగానే కొంచం రాష్
అవును అవును ఏం చేత కాదు అక్క సక్కగా నేను ఆల్రెడీ ఒకసారి ఒకటి రెండుసార్లు హైదరాబాద్ లో కలిసిన కదా బాగా ఖర్చు పెట్టించుకుంటుంది మనతోనే
అవునా
ఆ ఎందుకు నేను అప్పుడు ఆమె రూమ్ లో ఉన్నప్పుడు తన ఒక్కతి అని చెప్పి ఫస్ట్ ఫస్ట్ నేను పోయిన
ఆ కొద్దిరోజులు ఎల్లినవులే ఉ
ఆ అప్పుడు కూడా అంతే ఎంత డబ్బు అయిపోయిదన్నది దగ్గదగ్గర ఒక వెయ్యి రపాయలు చిల్లర అయింది ఆ కొన్ని రోజులకే జస్ట్ పోవడం రావడానికే ఆటో చార్జెస్ ఇక నన్నే ఇవ్వమంటుందా అక్కడ ఏమన్నా బయటికి వేళ్ళి తిందామంటే ఇప్పుడు హాస్టల్ నుంచి మాకు ఫుడ్ పంపిస్తారు
అవును
ఇది ఏమి తింటావులే బయటకెళ్ళి రోజు బయటకెళ్ళి తింతే ఏడ్నుంచి వస్తాయి అక్క పైసలు
అవును
అండ్ అప్పుడే మనం మేము సెకండ్ బ్యాచ్కు వచ్చినది మాకు ఇంకా ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ రాపో ఉంది అక్కడ నుంచి ప్రతిసారి నేను ఆమెతో పోతే నాకు వీళ్ళతో రాపో ఎప్పుడు వస్తుంది నేను ఎవరి ఎప్పుడు మాట్లాడుతాను వాళ్ళతో వాళ్ళ నాతో ఎప్పుడు మంచిగా ఉంటారు అని చెప్ చెప్పి నేను రానని చెప్పి ఇంకా అక్కకి చెప్తే అక్క కన్విన్స్ చేసి ఆమెను ఎట్లా పంపించేసింది మళ్ళీ ఎప్పుడు పోలేదు ఇంగ పోవాలని అసలు నాకు పోవాలని అనిపించలేదు ఇంకా ఈ మేడం వాళ్ళందరూ ఏదో నేను భయపట్టిందిలో మేడం అందుకే ఏ భయపట్టిననికి నేనే ఏమన్నా చిన్నపిల్లనా ఆమేమన్నా నా పెద్ద ఓనా అలాంటిది ఏం లేదు నాకే వెళ్లాలనిపించలేదు ఇంగ రోజు బయట పాచి పన్ తిన్నామంటదక్క ఇప్పుడు ఆల్రెడీ మనం తినే ఫుడ్ ఆడ కొంచెం కొంచెం
అవును
ఇడా మనం ఏదో ఫుడ్డు తిని ఆడిపోయినంక మంచి ఫుడ్ తినాలంటే నీకు రెండు రోజులు అలవాటు అవుంది ఒక వారం తింటాం పది రోజులు తింటాం తర్వాత గమ్ముగా ఆ ఫుడ్ తినాల్సిందే కదా వన్స్ అది అలవాటు అయితే నేను ఇది తినలేను మరి
ఉ
ఎందుకు వచ్చింది తలనొప్పి నా వల్ల కాదమ్మా ఇన్ని రోజులు పంపించినారు చాలు ఇంక నేనేం పోలేనని చెప్పినా
ఆ ఇంకా మళ్ళీ తర్వాత ఇమేగాని ఏదో చేసిందంట ఫర్
ఆహా ఏమో అక్క అది తెలియదయితే అడ్మినిస్ట్రేషనల్ లో ఉన్నామే కదా
ఆ అ అయినా ఇంకొక ఆయనా ఉన్నచూడు వాళ్ళు ఇద్దరు పొట్టాయన్న
ఆ ఆ
ఆడే సార్ దగ్గర ఆ రోజొక్క రోజొక్క తాన ఉంటుంది చూడు ఆమె పర్జన పర్జజన ఉమ్ తను అయన్న
అవునా ఆ అది ఆహా ఏమో అక్క అవయితే తెలియదు నాకు ఎవరు చెప్పలేదు మరి
ఇప్పుడు చేయలేదంట కదా అక్కడ వర్క్ ఆ అక్క
అక్కకి మ్యారేజ్ అయిపోయింది కదా
ఉ ఉ
అంటె మ్యారేజ్ అయి వెళ్లిపోయిందని అని మాత్రమే తెలుసక్క ఇంగ ఎవరీన ఎవరు కాంటాక్ట్ లో లేరు గనుక అంతగా తెలీయదు మరి
ఇంగ ఈ మా మేడంకి గాని మ్యారేజ్ అయ్యింది తెలిసుంటది ఆయమ్మకి ఎట్లుందని లైఫ్ మ్ ఎంగేజ్మెంట్ టేండే అయప్ప నల్లగున్నాడు
ఆహ ఎందుకు అట్లా అట్లాంటోన్ని చూస్ చేసుకుంది
ఉండో ఏమో అబ్బ మరి ఈమేం పెద్ద అందంగా ఉందాలే
తెల్లగా బావుంటుంది లే
మ్ పెద్ద ఓవరాక్షన్ ఆమెని ఎవరు ఎవరు భరించుతారు అట్లా ఆమె
ఆవ్ అబ్బా కానీ అక్ ఆమెకి కూడ చానా తక్కువ సాలరీనే అనుకుంటా అక్క ఇట్లనే సర్కార్లనే ఆమె ఎందుకు అన్నాలు పనిచేసిందో నాకు అస్సలు అర్థం గాలేదు
తక్కువేం లేదు లే ఎక్కువేసుంటారు ఇయ్యంది ఎట్ల చేసారు వాళ్ళు
అంటె ఇప్పుడు వీళ్ళు చేశ్నారు గదా అన్ అడ్మినిస్ట్రేషన్ లో పదనెప్పుడో లేసి మనం పిలిషి పిలిషి తంబులేయిచుకొని తట్టించుకొని వాళ్ళు మామూలుగా మనం ఏదైన కోపం వచ్చి అది ఇది అన్నాగని వాళ్ళు గమ్ముగే ఉంటున్నారు వాళ్ళని మళ్ళేం తిట్టకొనద్దు అంటే వాళ్ళు లోపల తిట్టుకుంటున్నారు గని మనమేం బయటకే తిడుతానం ఎక్కువ వాళ్ళను సో అన్ త జరిగినా గూడ వాళ్ళు ఏడు వేలు ఎనిమిది వేలు చేయడం అనేది నాకే అట్ల అనిపించింది అనమాట
అవున్లే
కానీ అదొక ఎక్స్పీరియన్స్ అదొ చిన్న లైఫ్ అందరియి కానీ ఎప్పుడై అయితె మన జాబులని మేము అందరము అక్క నిజంగ చెప్తున్నా యిలైతే ఎంత చెడిపోయినారో అక్క
అవును ఇప్పటి గానీ ఉన్నారు అమ్మ అట్లా సేమ్ అప్పట్లా ఎట్లున్నారు ఇప్పుడు గూడ అట్లే ఉన్నారు
ఇప్పుడు అంతకు మించిపోయినారు అక్క అస్ సలు అంటే మనం ఎక్కడ నుంచి వచ్చాము మనం ఏ స్థితి నుంచి వచ్చామొ మనకు తెలుసు కదక్కా అంటె ఇప్పుడు నేను ఒక పల్లె నుంచి వచ్చినా ఆ అక్కా
ఆ అమ్మాయి ఉండే జూడు సర్వ్
ఆ ఆ ఆ
తరు సరును ఉంగో అబ్బాయి ఆ యబ్బ వాని పేరు ఏం పేరొ నాకు రాదు
ఆ
వాడు ఆ అమ్మాయి ఇంగ ఇప్పటికి గూడ ఆ హైట్ ఉంటడు మని మని
ఆ ఇప్పుడు పెళ్ళి చేసేసుకున్నరక్క వాళ్ళు
ఆ వాళ్ళిద్దరు అ సి ఆసలు ఇన్స్టిట్యూట్ లోకి వచ్చి లవ్ చేసుకుని ఏమన్నా పనినా అది
ఆ అదిను అమ్మో మనకు తెలిసిన వాళ్ళదొకటే అక్క బాబోయ్ చాలా మంది అ అమ్మాయిలు చాలా మంది అబ్బాయిలు ఉన్నారు బట్ మనకు తెలియదంతే
అవునవును అంత ఎందుకు డేవిడ్ డేవిడు ఆ అమ్మాయి ఇంగొక అమ్మాయి ఎవరు
ఆ ఆ అమ్మాయిది ఆ ఊరే ఆ పక్క ఊరు
రజిని రజిని
ఆ అవును అ అమ్మాయి నేను వానికి చానా స్ సార్లు చెప్పిన వానికి గూడా విన్లేదు ఆ వాళ్ళే గాదు ఇంక చా చాలా చాలా మంది ఉన్నారు ఏమంటే అసలు మనకు తెల్వదు ఏం నిజంగా అంటె అక్క నేను ఎప్పుడు ఎవరిది పట్టిచుకొను కానీ వాళ్ళందరు ఏమనుకుంటున్నరు అమ్మ బాబొయ్ అనుషాకు అన్ని తెలుసు ఎవరు చెప్తారు మనకు తె ట్లేవరన్న చెప్తేనే సరే అనుకుంటాం
మ్ నాగాని ఎవరు చెప్పినారంటే అన్న చెప్పిండే చరణ్ అన్న
ఉమ్ ఉమ్ కనీ చానా ఘోరంగా ఉన్నారు ఇప్పటి గూడ అట్లే ఉన్నారు అక్క వాళ్ళు మార్చుకోకపోతే వాళ్ళ లై స్టేటస్ లు పెడతారు ఇప్పుడు నన్ను పట్టి కోరు నన్ను అది ఎవరన్నోచ్చిరక్కా
మ్ హు హు
వాళ్ళ స్టే ఆ పిల్లల స్టేటస్ ను నేను మ్యూట్ లో పెట్టేసిన
సరే అను అయితే ఉంట